లేవ్ అ
హలో
హలో
హాయ్ అండి
హాయ్
ఆ మీర్ ఎం జెస్తుంటర్
ఏం లేదండి నేను స్టూడెంట్ ని
అవునా ఇంకా మీ హాబీస్ ఏంటి
నేను హాస్పిటల్స్ కి వర్క్ జెస్తుంటా ఉమ్ ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు
ఓకే అంటే మీర్ డాక్టరా అండి
లేదండి నర్సుని
అవునా ఓకే తిన్నారండి ఈవినింగ్ స్నాక్స్ ఆ తిన్నానండి ఇప్పుడే బజ్జీల్ తిన్నాను మా రూమేట్ తో కలిసి బయటికెళ్ళి
అవునా
ఇంకేంటండి
ఫెస్టివల్ జరుపుకున్నారా అండి మరి దీవాలి చి ఉగాది
ఆ జరుపుకున్నామండి.
ఆ జర్పుకున్నమండి ఇంటిక్ కెళ్ళినా
మీర్ మ్యారీడా అండి అన్మారీడేనా అయ్యో సో సారీ అండి
ఉ పర్లెదండి మీరు
అవునా ఇంకేంటండి. ట్రిప్స్కెళ్తుంటారా అప్పుడప్పుడ్ ఫ్రెండ్స్తోటి
ఎక్కడికనే ట్రిప్స్కా
అవునండి.
మా హస్బెండ్ ఉన్నప్పుడు ఎళ్ళేదండి ఇప్పుడైతే మొన్న రీసెంట్గ ఫ్రెండ్స్తో ఎళ్ళిన ట్రిప్కి
సారీ ఫర్ ఆస్కింగ్ బట్ ఎందుకు విడ్పోయారో తెల్సుకోచ్చ
ఏంటి?
మీ హస్బండ్తో
మా హస్బెండ్ ఎందుకొదిలేేశరనా? లేదండి మాకు రోజు గొడవల్ అయితునే ఉం టయ్ అసల్ మాక్ అండర్స్టాండింగ్ లేదండి అందుకే విడిపోయాం.
అంతేలెండి కల్సుండి కొట్టుకోడం కన్న విడిపోయి ప్రశాంతంగ ఉండడం మంచిది గద
అవునండి.
ఇంకేంటండి?
మ్ మ్ హ్ డిన్నర్ చేసార మరి
లేదండి నేన్ హాస్టల్లో ఉంటాను సో ఇంక డిన్నర్ టైమ్ అవ్లేదు.
అవునా సెవెన్ లోపు డిన్నర్ చేస్తే హెల్త్కి మంచిదండి.
యా యా అక్చుల్లి నేను అలానే తింటాను కాక్పోతే ఎల్. పి. జి షార్టేజ్ గదండి ఇప్పుడు మనకీ
అవునా
సో దాన్ వల్ల డిన్నర్ టైమింగ్స్ చేంజ్ చేసారు.
అవున హ్యాపి బర్త్డే అంబర్
ఆ
అంబర్ స్టేటస్ ఏ పెడ్త. ఇంకా ఏం చేస్తుంటారండి మీర్ స్టడింగేన
ఆ ఔనండి ఆక్చువల్లి ఐ ఆమ్ ఆ డూయింగ్ మై బిఎస్సి ఇన్ అగ్రికల్చర్
ఓహో ఎక్కడా అండి?
అక్చులి ఐ జోష్ ఇన్ హైద్ర
మ్ హ్ అవునా
మ్ నవున్
ఇంక తిన్నరా మరి
యా అండి ఇంక లేదు బట్ వెయి అండ్ స్టార్వింగ్ అండి ఆకలెస్తుంది
ఏం కర్రి మరి హాస్టల్లో
ఐ డోంట్ నో వెన్స్డే కావట్టి ఎ పెడ్తారు
ఓ మై గాడ్స్ ఫుడ్ బాగుంటందా అండి మీ హాస్టల్లో మరి
యా యా ఇట్స్ ఒకే అండి బానే ఉంటుంది.
అవునా
మీరు మి
ఆ వచ్చండి నేను చెఫ్ లో కూడా చేస్తా పాట టైం లో
చెప్పు ఏంటి అండి ఆ నాయిస్
లేదండి మీ దగ్గరే వస్తుంది నా దగ్గర కామ్గానే ఉంది
ఓకే ఇంకేంటండి
మీ హస్బెండ్ ఏం చూస అయ్యో మీరు మ్యారీడ్ కాదు కదా
ఎహ్ ఎహ్
ఇంకా చెప్పండి మరి
మీరే చెప్పాలి అండి
పార్ట్ టైం ఏమన్నా చేస్తుంటారా
లేదు అండి ఇఅం జస్ట్ చూస్తున్నాను బట్ మా కాలేజ్ టైమింగ్స్ కి సెట్ అయ్యేలా ఏది దొరకట్లేదు సో అందుకనే
మ్మ్
పోని మీలాగా షెఫ్ గా
అయ్యో అయ్యో ఓ
అందుకనే
నేను చేసే బిర్యానీ అంటే మా హస్బెండ్ చాలా ఇష్టం అండి మంచిగా చేసి పెడు తుంటే తిన్నాడు వెళ్ళిపోయిండు
అయ్యో
మ్మ్
మళ్ళీ ఒకసారి చేసి పెట్టాల్సింది కదా అండి మెమరీస్ అన్ని గుర్తొచ్చి మళ్ళీ
మీ దగ్గర షాప్ లేదు అండి అంతా చేసి పెట్టిన కూడా దువ్వక్ రెడీ అయ్యిండు అంటే నాకు మళ్ళీ ఇంట్రెస్ట్ రాలేదు అండి చేయడాని
అంతేలేడి ఒకసారి ఓపిక ఇంట్రెస్ట్ పోయిందంటే ఇంగ మళ్ళీ రావు
ఉమ్ ఏం నాయిస్ అండి ఎక్కడున్నారు
అది నేను హాస్టల్ లో ఉన్నాను యాక్చువల్లీ మా రూమ్మేట్ కి ఈ మధ్య కొంచెం పిచ్చి లే లేసింది సో అప్పుడప్పుడు ఆని అరుస్తుంటది అండి
మ్మ్ చాలా నాటి ఉన్నారండి మీరు
యా యా అందుకనే కొచం జాగ్రత్తగా చూసుకుంటాను డప్పు
ఉహు
యాక్చువలి నేను చాలా మంచిదాన్నండి అందుక్
అవునా అండి మీ మాటల్లో తెలిసిపోతుంది
అవునండి గూగుళ్ళో కేళ్ళి మంచితనం అని టైప్ జేయండి నా పేరే ఒస్తది
అవునా ప్రస్తుతానికైతే జుట్టు లేద్ అండి
ఇంకా తిన్నరా అండి
ఆ తిన్నం అండి ఇంతసేపె బిరియానీ
లీట్రల్లి చాలా ఆకలేస్తుందండి నాగూడా కానీ వీళ్ళీంకా అమ్ లైక్ డిన్నర్ స్టార్ట్ జేయలేదు హాస్టల్ లో
అయ్యయ్యో హాస్టల్లో ఉంటే ఇదే బాధండి మనక్ కావాల్సినప్పుడు ఫుడ్డు బెట్టరు
ఆవునండి
హాహ
వాళ్ళు వెట్టినప్పుడు మనకు ఆకలేయదు
అవును ఆకలేసే టైం కి వెట్టినా ఫుడ్డు బావుండదు
మ్ ఎన్ చేస్తమండి ఆ కష్టాలు ఇగ తప్పవ్
ఉమ్ మ్
అయ్యో దగ్గుతున్నరు ఏమైందండి
హెల్త్ బాలేదండి ఈని రోజులు అసలు డిప్రెషన్ నుంచి బయటి కొచ్చు
ఒ ఫస్ట్ హెల్త్ అంటే మీకు పిల్లలు ఏం లేరా అండి
లెర్ పిల్లలు
అదే బెటర్లేండి మళ్ళీ వాళ్ళు ఇబ్బంది వడతరు
అవును మరి పెళ్ళేప్పుడు మీది
నేను పెళ్ళైన్న ఏ జెంటని చూసిన అందరు విడాకులనే కొట్టుకుంటున్నరండి వాళ్ళందరిని చూసాక పెళ్ళంటే నాకు భయం అయితది
అవునా చేసుకోకండి అయితె పెళ్ళి
అలానే అనుకుంటున్నాను బట్ ఏమైతుందో చూడాలి
మ్మ్
ఆడపిల్లలకి ఏది మన చేతు లుండదు గదండి పేరెంట్స్ సొ సొసైటీ అని చాలుంటయ్
మ్ నా
యాక్చువల్లి నెక్ మీరు ఎక్కడుంటారండి
ఎక్కడుంటారండి హ ముంబాయిఅండి
ముంబై యాక్చువల్లి నాకు నెక్స్ట్ నెక్స్ట్ మంతు ఇంటర్వ్యూ ఉందండి ముంబైలో నేనక్కడికి వచ్చినప్పుడు కలుద్దామా అండి
ఓకే అండి షోర్
ముంబైలో ఎక్కడండి
ముంబై లో తాజ్ హోటల్ పక్కనే అండి
అవునా అంటే ఏ ఏరియాలుంటదండి తాజ్ హోటల్ అంటే మాది ముంబై కాదు కదా మాకు తెలీదు కొంచెం ఏరియా పేర్ చెప్తే
ఆ ఇక్కడ అంటే గేట్ వే ఆఫ్ ఇండియా ఉంటది కదా అది గేట్ మా గేటే కానక్కడ గేట్ ఉండదండి
ఓకే ఓకే థ్యాంక్యూ అండి థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఆ ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ టైమ్ కాల్ చేసినప్పుడు ఐల్ టేక్ యువర్ అడ్రస్ అండ్ ఐల్ విజిట్ యూ దేర్ ఓకే థ్యాంక్స్ అండి
తప్పకుండ బాయ్